హలో హలో హాయ్ సిస్టర్ బాగున్నారా
ఆ బాగున్నాన్ నువ్వు
హలో
హలో బాగున్నాను నువ్ బాగున్నావా
ఊమ్ బాగున్నాన్హ సిస్టర్ తిన్నారా
ఏం జేస్తున్నావ్ ఏం జేస్తున్నావ్
ప్రెసెంట్ అయితే తినేసి కూచో ఉన్నాన్ సిస్టర్
ఊ ఇంకా ఎక్కడికైనా ఎళ్ళావా సమ్మర్ లో
సమ్మర సిస్టర్ నాకు చిన్న బాబు ఉన్నాడు సో ఎక్కడికి తీసుకెళ్ళలేదు ఎక్కడికన్నా అంటే ఈ మధ్యలో టెంపుల్స్ మాత్రం ఒక రెండిటికి ఎళ్ళేసి వచ్చేసాము
ఊ మార్నింగ్ లేచినాక దగ్గర నుంచి పర్కే అయిపోతుంది గావచ్చు గదా నాకు తెలిసి
ఆ అవున్ సిస్టర్ ఈ సమ్మర్ లో అయితే కరెక్ట్ గ ఒక కాలహస్తి తర్వాత ఒచ్చి కానిపాకం ఎల్లాం అంతే
బాగున్నాయా బాగా అనిపించ్చిందా కాళహస్తి కాని పాకం
బాగుంటుంది సిస్టర్ అందులో మాకు దగ్గరగా ఉండేటివంటే అవి రెండే
ఎలా ఎళ్తారు ట్రైనా బస్సా లేపోతే వె ఏదన్న కారా బ
కార్లో ఎళ్ళిపోతాం సిస్టర్
కార్ లో ఎళ్ళిపోతం బా అనిపిస్తది కావచ్చు ఫ్యామిలీ తో టెల్లారా ఫ్రెండ్స్ తోటా
ఫ్యామిలీ తోనే నేను మా ఆయన మా బాబు
అంతేనా
అంతే ఇంక ఎక్కువ అంటే అమ్మ వాళ్ళు ఫుల్ల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫుల్లుగా ఉన్నారు మా అమ్మ వాళ్ళ సైడ్ అంతే ఉన్నారు
కన్నా ఫ్యామిలీతోని ఎళ్లడమే మంచి బాగా అనిపిస్తది గదా
అవున్ సిస్టర్ బాగుంటుంది కాకపోతే బాబు ఎలా అనేసానంటే ఎక్కువ ఉన్నారనేసనంటే ఇరిటేట్ గా ఫీల్ అయితాడు ఎడుస్
ఆ మళ్ళ అంటే అదే గదా ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటరు బయటికి ఎళ్నంక వాళ్ళు
ఆ అవును ఇంట్లో ఉంటే పిల్లోల్తో పాటి ఆడుకుంటాడు బయ్ ట అనేసానంటే మనం బాబునె కుని ఎళ్తాం కాబట్టి మనకి ఎక్కడ ఇష్టమో అక్కడ ఆపుతాము వెళ్తాము అదే ఫామిలీ మెంబర్స్ అనుకో అట్లా ఆపి వెళ్ళలేం గదా అందుకని జెప్పనను ఎక్కడికన్నా ఎళ్ళాలంటే నేను మా ఆయన బాబు ఎళ్ళిపోతాము బాబు కొంచెం పెద్దోడై పోయినాడు అనేసి అనంటే అప్పుడు అందరినీ దీసుకెళ్ళొచ్చు అ
కానీ ఎక్కడికి ఎళ్ళినా మంచి అందరితోన్ కలిసి ఎళ్ళి ఏమన్నా అక్కడ వంట చేసుకొని తినేసి అక్కడ. డుంటే బాగా అనిపిస్తది అదొక ఎంజాయ్ ఎ బయట తినడం కన్నా మనం అన్ని దీస్
కొన్ తినడం తే తినలేం కదా సిస్టర్ ఏమన్నా చేసుకొని తినాలి అంటే వెజ్ద తినాలి
ఆ నాన్ ఆ టెంపుల్స్కి టెంపుల్స్ కెల్తే కంపల్సరి వెజ్జే ఎక్కడకన్నా టూరిస్ట్కి ఎక్కడికన్నా ఎళ్తే కొంతం
ఆ బీచ్ సైడ్ ఇంకా ఎట్లయినా ఎంజాయ్మెంట్కి ఎళ్తే అక్కడి
ఏది చేసుకున్నా కూడా మంచి అందరం కలిసి తిని ఒక దగ్గర కూర్చొని
అది బీచ్కి లేకపోతే వాటర్ ఫాల్స్కి వెళ్ళామంటే మనం తనిగ తీసుకొని పోయేసి ఫుడ్ ఐటెమ్స్
అవును ఫ్రెండ్స్ తోటి ఎళ్ళి మళ్ళీ ఎంజాయ్ చేసినట్టు ఫ్రెండ్స్ తోటయినా ఫ్యామిలీతోన ఎవరితో నేళ్ళినా సేఫ్ గా ఎళ్ళి పిల్లలు ఉంటే మాత్రం మంచిగ అన్ని తీసుకొని ఎళ్ళి పిల్లలు కూడా ఇప్పుడేగాద అన్నీ ఎంజాయ్ చేయాలి మనం తర్వాత ఎంజాయ్ చేద్దామంటే ఎంజాయ్ చేయలేం కదా
ఇంగ మ్యారేజ్ కాక ముందు ఎళ్తున్నాము టేంపుల్స్ అవంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంగ అంతగా ఎక్కడికెళ్ళం
అవును మ్యారేజ్ అయి ఒకరు ఒకరో ఇద్దరో పూడ్ తే మాత్రం కష్టం వెళ్ళడం కదా
హ్మ్
ఇంగ ఏం చేస్తున్నారు అయిపోయినీయ పనులన్నీ ఇంకా బోల్లు ఏమన్నా ఉన్నాయా ఇంకా రోజువారి పనులు అయిపోతాయా మీకు చేస్ కొనిస్తాడా మీ బాబు
చే
డైలీ వర్క్ చేసుకొనిస్తాడ బాబు లేకుంటే ఎవరైనా ఉంటారా జాయింట్ ఫ్యామిలీయేన ఆ వినిపియట్లేదా మీకు
సిస్టర్ మీ వాయిస్ బ్రేక్ అయిత ఉంది
హలో
వినిపిస్తు
మాట్లాడుతున్నాను నేను వినిపియట్లేదా మీకు
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది సిస్టర్
మీరే మాట్లాడట్లేదు నేను మాట్లాడుతున్నా
అదే మీరేమన్న ప్లానింగ్ ఏమన్న మరికి
వెళ్ళా చేస్ రిసార్ట్ కెళ్ళాము బీచ్ కెళ్ బీచ్ కెళ్ళామను కున్నాం గాని వీలు గాలేదు రిసార్ట్కెళ్ళి ఫుడ్ ఫుడ్ అండుకొని తినేసి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ కొంచం ఎంజాయ్ చేసి సాంగ్స్ పెట్టుకొని డాన్స్ ఏసి వచ్చేసినాం ఒక డే ఉండి
ఓకే
ఉమ్ ఫ్యామిలీ తోటి
ఓకే ఓకే టెంపుల్స్కి ఎక్కువ వెళ్తారా సి
టెంపుల్స్ కెళ్తాం టెంపుల్స్ కెళ్తాం ఎళ్ళేసి వచ్చేసినం తిరుపతికి ఎళ్లేది ఉంది కాని ఎళ్ళలేదు కానీ మిగతా మాకు ఇక్కడ కొండ ఉంటది అక్కడికి ఎళ్ళేసి వచ్చేసినం కానీ మేమే ఎళ్ళినాం ఫోర్ మెంబేర్స్ ఎళ్ళినం ఆ ప్రస నెగిటివ్ మొత్తం ప్రశాంతంగా మైండ్ ఆహా మైండ్ పీస్ఫుల్గా ఉంటది
స్తారా సిస్టర్ తిరుమలకి
తిరుపతికి మాకు చాలా లాంగ్ మేము ఎక్కువ వెళ్ళాం ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎప్పుడో అసలు వెళ్ళలేదు ఈ సమ్మర్ లో వెళ్దాం అనుకున్నాం గాని వీలు కాలేదు
ఓకే
మీరు
ఇలా ఉంటు నిసి ఇస్తే
మాది ఇటు ఇగ చెప్పొద్దు గాని మాదిటే ఈటు సైడ్ మీది అటు మే మాదిటే అన్నట్టు
ఓకే
మాకు దగ్గర్లో ఉన్న టెంపుల్స్ కి వెళ్తాం మాకు అన్నీ దూరమే లాంగ్ ఎ ట్రైన్కి వెళ్ళాలి మేము వెళ్ళాలనుకుంటే
ఓకే మాకు తిరుమల దగ్గర ఇంకేమన్నా అంటే కోయంబత్తూరు ఈషా టెంపుల్ ఉంది కదా
మాకావన్నీ లాంగమ్మో మాకు ఆ వెళ్ళా లేదు అటు
మాకు దగ్గరగా ఉండే టెంపుల్స్ అంటూ ఉంటే ఇంకా కానీ పాకంలో వచ్చి వినాయకుడు
ఉం
కాళ హస్తి పరమేశ్వరుడు ఇంకా అంటే ఇండియాలోనే నెంబర్ వన్ టెంపుల్ మాకు దగ్గరగా ఉంది పల్లికొండేశ్వర స్వామి అనేసాను నేని చెప్పానని ఆయన టెంపుల్ వచ్చి చాలా దగ్గరగా ఉంది
ఓకే
దం అంటే శివుని అసలు రూపం కోపం ఉంటుని విశ్రాంతి తీసుకుంటాంటాడు ఆ విగ్రహం ఉంటుంది చాలా పెద్దదిగా
అంటే ఎలా వన్ డేలో వెళ్లి రావచ్చా టూ త్రీ డేస్ టైం పడుతదా
స్టర్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంతే
మీకు అన్ని దగ్గరే బి బాగా టెంపుల్స్ కి విజిట్ టెంపుల్స్ కి వెళ్తారు కావచ్చు ట్రావెలింగ్ ఇ ఇష్టమేనా
స్కి బాగా వెళ్తాము బీచ్ కి అంటే తక్కువ బీచ్ కంటే చెన్నయి దగ్గరే మాకు ఎట్లా అంటే ఒక వన్ అవర్ పడుతది చెన్నైకి మాకు
ఉం
అన్నిటికీ వన్ అవరు లేదా వన్ అండ్ హాఫ్ అవరు అంతే సిస్టర్ మాకు దగ్గరలో ఉండేటివి అయితే స
అ
ఇంగ తిరుపతి అంటే ఇంకా ఇస్కాన్ టెంపుల్ తిరుమల దగ్గరే చెన్నై దగ్గరే కాళ
మరి సతాయిస్తాడ
బాబు దగ్గరే కాబట్టి ఉంటాడు సిస్టర్ ఇంకా తిరుమలాకి అనేసి అని అంటే ఇంకా వెళ్ళలేదు మేము బాబుని తీసుకొని అది బాబుని తీసుకొని వెళ్ళాలంటే దానికి స్పెషల్ దర్శనాలు ఉంటాది దానికి
చిన్న పిల్లలే ఉండరు కదా వాళ్ళకి అన్ని సేఫ్టీ అన్ని ఫుడ్ డ్రెస్ మెడిసిన్ అన్ని అన్ని తీసుకొని వెళ్ళాలి
వన్ అవరే కాబట్టి వెళ్లి చూసుకొని వచ్చి వచ్చేస్తాము
మీకు వన్ అవర్ కానీ మాకు చాలా ఒక మాకు ఫోర్ డేస్ పడుతది ఎళ్ళి రావడానికె
మీరు అంతంత లాంగ్ అయితే రాలేరు కదా
వన్స్ అన్ని వెళ్ళాలి కని వెళ్ళట్లేదు అసలు చాలా ఇయర్స్ ఐతుంది వెళ్ళలేక కానీ వెళ్ళాలి మీకు దగ్గరే వన్ అవర్ లోనే కాబట్టి ఏం కాదు మీకు అంత దగ్గర కాబట్టి ఎప్పుడైనా ఎళ్ళి రావచ్చు
మనం అంటాం కానీ దగ్గరగా ఉండేవాళ్ళు ఎప్పుడు వెళ్ళల సిస్టర్ చాలా లాంగ్ ఉండేవాళ్ళే వస్తారు తిరుమలాకి అయితే మాత్రం
అవునవును ఎక్కడెక్కడ నుంచి వస్తా ఇట్లా టికెట్స్ ఓపెన్ చేస్తా అంటే మొన్న ఫోర్ లక్స్ ఓ ఏమో ఫోర్ లాక్స్ ఫార్టీ ఫోర్ థౌసనా ఎంతనో టిక్ టికెట్స్ ఓపెన్ అయినాయా అవి ఇట్లా హాఫ్ అన్ అవర్ లో కూడా ఉండలేదు అంతమంది బుక్ చేసుకున్నారు టికెట్స్
మేమ్ మనుకున్న తరుమలాకి ఎందుకంటే మాకు రిలేషన్స్ అందరు చాలా మంది అక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మేము అనుకుంటే వెళ్ళేసి వచ్చేస్తాము
ఉ
కానీ బ ఉన్నాడు కాబట్టి కంపార్ట్మెంట్లో వేస్తారు
అవును మంది బాగుంటా మొన్న థర్టీ అవర్స్ పట్టిందంట ఎప్పుడైనా ఎల్ తెలిసిన వాళ్ళు ఉన్నారా మేము వెళ్దాం అనుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ చెప్తా తారా ఎలా ఉంటది అంటే ఎలా అని
ఇంకా అక్కడ ఏముంద సిస్టర్ మామూలుగా దర్శనానికి వెళ్తాము ఓ ఇప్పంతే అప్పుడు పంపిస్ స్త ఉన్నారు ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు ఉన్నాయి అవి అవి చూస్ కునేసి మనం బుక్ చేసుకోవాలి
ఆ
బుక్ చేసుకోవాలి ముందుగానే
ఆ
ఆ టైమింగ్ ప్రక్ కారం కంటే ముందుగానే అయిపోతాది ఒక్కొక్కసారి దర్శనాలు లేకపోతే ఒక రెండు మూడు రోజులు కూడా ఐతాది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా
అవును అవును సమ్మర్ లో చ అయితే సమ్మర్ లో వెళ్ళొద్దు ఎందుకంటే హాలిడేస్ టాయి కాబట్టి దాదాపు చాలా మంది వస్తరు ఎందుకంటే లీవ్ జాబ్ చేసేవారు ఆ టీచర్స్ కి వీళ్ళకి వీళ్ళకి హాలిడేస్ లోనే లీవ్స్ ఉంటాయి కాబట్టి ఎన్ తమంది అంటే మొన్నొ ఒకటే రోజు థర్టీ అవర్స్ పట్టింద అంటే స్డ్ ఎస్ ఎస్ డి టోకెన్స్ ఉన్న సర్వదర్శన్ టోకెన్స్ ఇస్ కూడా ఇంత ఇంతమంది టైం పట్టిందంట అందుకే ఎప్పుడైనా హాలిడేస్లో వెళ్ళొద్దు
ఇమాక్
వర్క్ ఎప్పుడైనా వర్క్ ఉంటే చూడండి ఆ టైంలో వెళ్తే
ఒకాత్ త్రీకి వదులుతారు త్రీ ఎర్లీ మార్నింగ్ త్రి త్రి కి వదులు త్రీ నుంచి ఫైవ్ వరకు ఇస్తారు ఒక్కొక్కసారి లేకపోతే టూ నుంచి ఫోర్ వరకు ఇస్తారు ఉ ఎర్లీ
సరే పరి ఉంటాను
లీ మార్నింగ్ అవి మనం ఒకటి వచ్చి చి భూదేవి కాంప్లెక్స్ది ఇంకో శ్రీనివాస విష్ణు నివాసము
విష్ణు దివాసము భూదేవి క్లాస్ కాంప్లెక్స్ ఓకే మరి బాయ్ మరి ఓకేనా